అర్
వినిపిస్తోందా
ఆ వినిపిస్తుంది కనెక్ట్ అయ్యింది
నాకు నే ఫోన్ చేసినప్పుడు కనెక్ట్ కాల అదేంటో
ఔ రాసాముందు ట్రై చేస్తాను అది ఫస్ట్ నాది టెన్ మిట్స్ అయిపోతుంద అప్పుడు నువ్ ట్రై చేసేయ్ అప్పుడు కరెక్ట్ అవుతుంది అమ్మ అవునా అ ఇగో టవర్ లేదేమో లే సర్లే ఏం విశేషాలు హలో బేస్ చిన్న ఉండేదే టవరు కొెంచం బయటకు వచ్చి మాట్లాడు టవర్ ఉన్న చోట వచ్చి మాట్లాడు వినిపిస్తోందా నివాయిస్ నాకు బ్రేక్ అవు తంది
నాకు ఈ స్వీట్ తియ్యగా ఉంది
అవునా సర్లే ఏదో ఓట్లే
అంటే ఇది కాల్ నెట్వర్క్ అవుతుందా స్మూత్ అవుతుందా అని నా డౌట్
నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్ నే
అనమాట
ఆ ఆ ఆ ఇది ఎలా వినిపిస్తుంది తెల్సా అది కాదు నీ వాయిస్ ఎలా వినిపిస్తుంది తెల్సా మామలుగ అయితే మనము యూట్యూబ్ లో వన్నిలా ఏదని వాయిస్ నీ కొంచము ఆ ఫార్వర్డ్ చేసి స్పీడ్ పెడతాం చూడు ఆ టైప్ లో వస్తంది మన అ ఆ సా అని అ అలా వినిపిస్తోంది ఎలా ఉన్నావ్ ఏమి యువర్ ఉం
దురందర్ సినిమా నాకి బుక్ చేసుకున్నా అయిపోవ్ ఒకన్ని
ఎక్కడికి కొండకా ఆహా ఓకే ఒకదానివేనా ఏమి ఏ మీ జ్యోతి ని ఎట కాల్స్ద్ది
ఎవరున్నారు వచ్చే వాళ్ళు ఎవరికి
ఆహా ఓకే
స్నే లవర్లి కలేము కాబట్టి ఇంకొక్కదాన్ని పోతే బాగుంటుంది ట్రెక్ ట్రెక్కి క్లబ్ లో చేరాను
ఆ అబ్బో
ఇక్కడ మా మన ఏరియాలో ట్రెక్కింగ్ చే
ఆ ఆ ఉ ఉ
తిరిగి అంటే ఇతురకమా చదవట్లేదు ఇంకా జాబ్ బిజీలో ఉండిపోయి ఇంకా ఆది వారాలు కూడా డ్యూటిల్ చేయంటం టం ఆదివారం ఇంకా నెక్స్ట్ రేపు నా డ్యూటీ ఉంది ఉమ్ వచ్చే ఆదివారం డ్యూటీ లేదు కాబట్టి వచ్చే ఆదివారం ప్లాన్ ప్లాన్ చేద్దాం అంటే సోషల్ కొంతమంది కోసం
అంతే ఉ ఉ
అంటే బిజిగానే ఉండదు కదా అన్నలే
ఆ
ప్పుడు సరే అన్న ఉన్నప్పుడు రాత్రిలు మూవీ ఇది వస్తాదో రాదో తెలిదు నాకంటే ఏది లేదు కాబట్టి నేను ఎట్వడితే తిరగొచ్చు అందుకు అలా అనుకున్న అన్నమాట అడగల ఆ పిల్లనైతే
ఉమ్ నేను ఫస్ట్ చూసేస్త. సెకండ్ది నా సుపుత్రుడు వచ్చినప్పుడు, నా సుపుత్రుడు పోలే అక్కడ ఫ్రెండ్స్ తెలుగులో చూస్తారని హిందీలోన చూడాలనేసి ఉద్దేశంతో అంటే సరేలే రమ్మన్ చిన్నప్పుడు మన ఇద్దరం పొదంలే పార్ట్ వన్ పార్ట్ ఆ ఇక్కడ ఉంటుంది హిందీ
చూడాల్సిందే అక్కడ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ రెండు మూడు రో రోజులు హిందీలో పెట్టారు కానీ
ఇంకా తర్వాత తీసేస్తారు అక్కడ. అవును ఓయమ్మ అక్కడ హిందీ సినిమాలు చూస్తుదని కదా నేను ఆ ఎంది అంటే తెలుగులో చూడాలా అది బాగుంటది ఆహ్ నేను. బావుంద్, ఫస్ట్ పార్ట్ కూడా బాఉనింది. నేను రాను పో అంటే. అంటే రా రా రా అని గుంజుకుపోయినాడు. హ్మ్, మదలుండొచ్చు. నా సుపుత్రుడు, కూడా ఫుల్ ఫ్యాన్ ఆ సినిమాకి. బావుంది మా, బావుంది మా అనేసి. ఉమ్హ్, అర్థమయ్యింది. నువ్వు మూడు సార్లు చూస్తావ్ అంటనే.
ఆ పిచ్చి పిచ్చిగా
థియేటర్ లో ఇంకొంచెం ఇదిగా ఉంది ఆ
మరి అంత హిందీ అంతా ఫ్లూయెంట్ రాదు కాబట్ టి కొంచం కొన్ని కొన్ని పావడ్
అంటే గా, అర్థం అవవులే. ఆ హా! అవునవును, అక్కడ అర్థం కాదు?
అసలే ఏం, బూతు వడ. అలా ఎలా అని అర్థం కాక, కొంచెం ఇబ్బంది అయితే పడ్డా. కొంత, కనెక్ట్ కలెక్టర్ పోయాను అనమాట. అక్కడ ఒక క్యారెక్టర్ అంటే చెప్తా ఉంటరు కదా.
ఆ ఆ ఆ.
ఆ బ్యాచ్‌లో, గాలిస్తే ఇట్లా ఉన్. ఉంటది, ఈ బ్యాచ్ లో. కలిస్తే ఎట్లా ఉంటది చెప్తుంటే, ఆ పేర్లు, ఆ విలన్ పేర్లు చెప్తా ఉంటడు చూడు. ఆ పేర్లు అని కన్ఫ్యూజన్. వాళ్ల నాన్న. అది ఏదో చెప్తరు చూడు. ఈతను, వాళ్ల నాన్న అని తెల్స్.
హు ఉ అ
కొన్నించ కొ చ కపిటిసి కానీ హిీలోదుూ మా మ ఎాల
రా రాదు కూడా
రియాలిటీ మ పక్కా నా తలా చూషబా
ఆ కనెక్ట్
మషన్లు ఎలా ఉన్నాయి
పల్లేదు నన్ ఆ అంత దూరంగా అద దా అందులో ఫస్ట్ పడుత పత్తనడుకుదా అది పేరట్ కొంచము వెనాక ముందు స్తూన్నారు స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా కొంచెం మనకి ఫుల్ గా ఇప్పుడు రేపు పొద్దు న్నాము అక్కడ కొన్ని ఉన్నాయి అవి చేసుకుని రావాల పులివెందులక వెళ్తున్నాము రేపు తిరుగూడే ఆ తిరుగూడ ఎందుకంట హ్మ్ మనం పే చేస్తే మాట్లాడాలా పేరంట్స్ మాట్లా చడాల ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైనా ఉంటే ఒకరిద్దర్ని కలవాలా ఎందుకంటే. అంత అమౌంట్, అంటే మనల్ని. చూసి మనల్ని ఈజేసిన తర్వాతే జాయిన్ అవ్తారు. ఇక్కడ ఉంటే వేరే రకంగా ఉండేది. ఇక్కడ లేదు కదా? అది ప్రాబ్లమ్ మనకి. కి, ఫిజికల్ గా ఇక్కడ ఉందింటే, ఇన్‌స్టిట్యూషన్ ను అది ఇంకో రేంజ్. మజిలో ఉండేది లెండే ఆ.
అవును, చూపించి మనం మాట్లాడిన్ దానికి.
చాలా డిఫరెంట్ ఉంటుంది కదా ప్లస్ ఇయర్ ఫస్ట్ అయిపోయింది అది అ మనకి టూ ఇయర్స్ పడుతుంది అవుతుంది కొంచెం మనకి కింద పోయేసరికి
ఇప్పుడు మా మా బాబు చదివే కాలేజ్ కూడా ఇక్కడ కౌన్సిలర్ ఉంది. కానీ, ఆ కాలేజ్ క ఆల్రెడీ ఉన్. ఉన్నాయి కాబట్టి వీడ. మేవోలు అవన్నీ ఇవన్నీ జూసి, ఆ కానీ ఇది కొత్తది అలా. చేయలేం కదా?
ఉమ్మ్, ఇంకోటి ఏమంటే మాది ప్రాబ్లమ్ డేస్ స్కాలర్‌ది ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే చెప్పకూడదు గానీ సూపర్‌గా ఉన్నాయి క్లాసెస్ ఎక్సలెంట్. గా ఉన్నాయి క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ అబ్బా బోర్డు గాని అది మొత్తం దనికి ఎలా ఉంటుంది నువ్వు పెద్ద ల్యాప్టాప్ తీసుకొని ఒక స్క్రీన్ పైన క్లాసెస్ చెప్తా ఉంటే ఎలా ఉంటది ఆ టైప్ లో కుశల్ బోర్డు పెద్ద ఉంది. మొత్తం అక్కడి నుంచి ఎంత క్లాసేస్ ఇంగ సిస్టం ఏయిందల్ తెలుసా అక్కడ విషయము
అంటే ఆన్లైన్ క్లాసెసా లేకపోతే ఆఫ్లైనా
అస్సలు ఏ మైనా కాలేజ్ ఉంటుంది. బోర్డు ప్లేస్ లో డిజిటల్ బోర్డు ఉంటుంది. మనకి రెగ్యులర్ బోర్డు ఉంటుంది చూడు బ్లాక్ బోర్డు కాకుండా డిజిటల్ బోర్డు ఉంటుంది నీకు అక్కడ మొత్త ఆ రికార్డెడ్ కూడా అవుతా ఉంటుంది ప్రోగ్రెస్ లో రికార్ ఉంటుంది సెంట్రల్ సి బ పిచాగుండ క్లాసెస్ ఆ ఆ ఆ అలా డేస్ కలర్ది బాగా సూపర్గా అయిపోయిది డేస్ కలర్ది ఎప్పుడు మనకి ఇ వాళ్ళ అదేమంటే వేరే కాలేజ్ వాళ్ళది తీసుకుంటున్ననమాట క్యాంపస్ ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింత వరకు దాన్ని రి పెళ్ళి చెయ్యడానికి కుదరదు కదా మనకి చేయడానికి మొత్తం మొత్తం అంతా నార్త్ నుంచి అదంత సెట్ ట్టపంత ఆ క్లాస్ రూమ్ సెటప్ అంత వాళ్ళదే అనమాట ప్రతి చోట అలానే ఉండాలా వాళ్ళు డిజిటల్
అయితే నువ్వు నార్త్ లో వెళ్ళి సెటిల్ అయిపోతావా
తిరుపతికి వస్తుందని చెప్తున్నారు తిరుపతికి గుంటూరు వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నక్ట్ ఇయ కాబతే నెస్ట్ ఇర్ అనాస్త వస్తుంది ఇంకోట్ టూ ఇయర్స్ లో ఇది కొంచెం క్లి
నీకు పర్సనల్ గా ఏమన్నా ఇది బాగుంద అనిపిస్తుందా నీకేమన్నా ప్రోగ్రెస్ంట
నాకు ఫ్యూచర్ లో ఉ ఉండొచ్చు అన్నది తిరుపతిలో పడితే ఆఫీస్ మనమే ఇక్కడే ఉంటాం ఆఫీసు పడపలో పడకు పోయినా కానీ ఇది క మెయింటైన్ మనమే చేసుకోవచ్చు మన జాబ్ ఫీసు ఆ వాళ్ళ తరూప్ అప్పటి నుంచి మనకి రెంట్ వస్తుంది ఇప్పుడు తిరుపతి
అంటే కాలేజ్ కొంచెం పెరిగితే ఇంట్లో కూడా మనం కౌన్సిలింగ్ పెట్టుకొని ఆన్లై లో చేస్
ఆ ఆ అదేమంటే ఒక సె ఆ ఒక సెంటర్ లాగా ఉంటుంది మనకి ఇటు మనకి టెలికాలర్స్ అయితే కావాల్సిందిే కదా ని పెట్టుకొని మనం ఫాలో అప్ చేయాల్సిందే ఎంత వరకు మనకి కొంచెం ఒక దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుంది మనం టూ ఇయర్స్ అయితే అది ఉన్నప్పుడు ఓకే టూ ఇయర్స్ మ రిజల్ట్ూ పిస్తే కొంచెం కొంచెం జనాలు పెరుగుతారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అనుకో రిజల్ట్స్ వచ్చిన్ తర్వాత ఒక ఫిఫ్టి పర్సెంట్ కి వస్త మరి మేమ్ కొంచం పబ్లిసిటీ కొంచెం చేస్తే మనకి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఇంట్లో కూర్చోని చేసుకోవచ్చు ఆ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేంత వరకు మనం కొంచెం కష్టపడితే మనం కొంచెం ఫ్యూచర్ ఉంటుంది అది ప్రాబ్లమ్ ఏదో అలా పోయినాను చూద్దాం ఏదో తాడో పెడ తెలుసుకొని వద్దాము మే వరకు
డేటా ఎంట్రీలు ఏమన్నా ఉంటే
డేడా ఎంట్రీలు అంటే
డేటా ఎంటర్ పొజీషన్ ఏమన్న ఉంద్ నా కూడా అక్క చూసేస్తేమో అని నేను
అవునా నేను తిరుపతిలో పడితే నేను ఏదో ఒక దాంట్లో పెట్టేస్తా ఖచ్చితంగా అర్థ అవుతుంద తిరుపతిలో పడాలని వెయిట్ చేస్తాను నిన్ను జ్యోతిని ఏదోకటి ఇచ్చేస్తా తిరుపతి పడింద అంటే కొంచెం అడ్మిషన్స్ మీరు కొంచెం తీసుకొని వచ్చి వాళ్ళని నేను పరిచయం చేస్తా తిరుపతి టి హెడ్ వాళ్ళని మీరు కొంచెం అడ్మిషన్ ఆ ఎలా నువ్వు ఇచ్చేస్తావు కాబట్టి మ్యానేజ్ చేయగలుగుతావు కాబట్టి కొంచెం ఇదయిపోతే మనకి తిరుపతి పాడు తుంది అన్నది ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ కొన్ని అ ఆ ఎందుకంటె అడ్మిషన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు విషయం ఏమంటే అడ్మిషన్ కి ఇప్పుడు నువ్వు ఫిఫ్టీన్ ఫైవ్ కట్టిసై ఆ ఒక టెన్ తీస ఒక ఫైవ్ తీసేసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ తీసేసుకుంటే ఫైవ్ తీసేసుకోవచ్చు అడ్మిషన్ లో ఓకె ఉంట నువ్వు ట్రై చెయి నువ్వు ఫస్ట్ బయటకి వచ్చి కాల్ చెయి నీది టవల్ చాలా ప్రాబ్లంగా ఉంది
అవునవును సరె
ఉమ్ ఒకే
ఓకె